లేదు చెప్పు నేను వాకింగ్ చేస్తానండి బా నువ్వు
- నేను కూడా ఆలోచన
అవునా ఆ తిన్న
ఏమి తిన్నావు
నేనా గోబి తిన్నాంత
తెచ్చకండే గోబీనా
అవును పా ఆ చెప్
ఆన్ని తెచ్ కున్నావు ఇంకొచ్ కదా మాక్ తెలీదు అప్పుడు ఎట్ల చేయాలో
చా అంతో ఆ చెప్పమ్మా
ఉంటే కాలిఫ్లవరన్నా త్యా తీసుకున్న తర్వాత ఒకరి ఒకటి కొన్నా వాటర్ లో పోయినా మంచిగా అది అవి కడిగిండవన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసిన తర్వాత ఓవర్నైట్ సోప్ చేసి పెట్టేయలా దాన్ని మంచిగా నానాబెట్టి కాలీఫ్లవర్లో చాలా పురుగు ఉంటాయి సో ఓవర్నైట్ పెట్టేస్తే ఆ పురుగులన్నీ అప్పుడు మనం బాగ్ తినొచ్చు తర్వాత బయటికి తీసేది నానబెట్టిన దాని దాంట్లో కొంచెం ఇంగ కబాబ్ పౌడర్ ఉంటే తెచ్చుకోవాలి అలా పిండేస్కోవాలి దాంతో కొంచెం క్రిస్పీగా రావడానికి మొ మొత్తం మంచిగా మి క్స్ చేసుకొని గడ్డ పెరుగేయాల పెట్టేసి నాంక, అవి కొ ఆ కబాబ్ పొడి మ గ్నేన్ని బాపడుతాయి పట్టినాంక ఒక బాండ్లీ ఆయిల్ బా చేయ్ హీట్ కావాల్ల హీట్ అయినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి బయటకి తీస్తే అయిపోతది. మళ్ళ పెట్టి
అవునమ్
అంత కుషుంటాము తర్వాత ప్రై చేసి పెట్టిన వన్నీ అను
ఆ
జ్యూసీ గోబి రెడి ఆయిపో తుంది బా తినొచ్చు ఇంట్లోనే హెల్దీతే మనీ వేస్ట్ హ్ ఊరికే అంటే చానా వస్తుంది
అ
హ్ ఉమ్ అవును
మ్మ్ హ్ ఇంకేమన్నా మీకు కాంట్ వంటా వంటకాలేమన్న తెలిస్తే చెప్ వంటకాలు ఏమన్నా తెలుస్తే చెప్పమే నేర్చుకుంటా.
అన్నీ వంటా వచ్చునాకు అన్ని యూట్యూబ్ లో చూ తెలుస్తే చేయ్
అవును అమ్మా
తే న్ను తో చాల బా వచ్చింది డున్నుపాలతో
ఎట్లాచేసినారమ్మా
జున్ను పాలు ఒకలి లీటర్ తీసుకు జున్ను పాలు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో నార్మ. ల్ పాల్కుొల తీసుకున్నాక ఒకటి బా మంచిగా రౌండ్ ఉండేది మొత్తం, తీసేసి దాంతో పో చేయాల పోయి తర్వాత. కొని కొంచెం హైట్ గా ఉన్నది దానికి స సపోర్ట్ కోస్ ఆ విజిప్ ఏసీ ఒక ఇంకా మళ్ళీ విజిల్ పెట్టాలా ఇంకి
చేస్తానమ్మా నీ వాయిస్ ఏమి విండిస్తాంది డబ్బ్రక్ అవుతుందమ్మా
టన్ నైట్ అది కూడ బ్రేక్ అయితాంది, వస్తాంది ఏది టచ్ చెయ్యొద్దు డైల్ పాడ్. ఎ
ఏంది టచ్ చేయలేదమ్మా
హు చెయ్యాలి చేస్తున్నారా చేస్కోరా ఉగాది పచ్చడి
చేసుకుంటాం అమ్మా మేం ఏం చేస్తామంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఉప్పు ఆ మిరక్కాయలు బెల్లము మామిడికాయ డు అట్లా నే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏస్తాము ఫ్రూట్స్ ఏస్తాము తర్వాత వేపా వి పువ్వులేసం వేపా పువ్వేస్తాం అమ్మా
వేప పాకు కూల్ చేయదా చేదుని
అ చేదురు ఉగాది అనేది అనేదే చేదు కదమ్మా అదేదో ఏడు రుచిలో ఏమో అంటారు కదా
హుమ్మ్ అవును కుకద సీతమ్మ వాకి నస్ సినిమాలు అంటే పండుగ రోజు కూడా చేదుని ప్రసాదంలా తింటా అమ స బాగుంటుంది
ఆ చూసినాం అమ్మ మీరు చేసుకున్నారా
మనము
అట్లా కుట్టించుకోవాలమ్మా చాన బాగుంటుంది
ఒకసారి ఒకసారితో నిజంగా అట్ల కుట్టి కదా అప్పుడు దాని దగ్గర శారీ లైనింగ్ తో చాన బాగా వస్తాండ
అవున అవును ఊరుకే మనీ వేస్ట్ అయిప
రెడి మేడ్
అవునువును నినా అదే అనుకున్నా నువ్వే కదా చెప్పింది షాపింగ్ పోదాం ఆ ఏమో నాకు సెట్ అయితే నేను వేసుకుంటాను లేదంటే నీ చేే చేస్తాం
ఎందుకు సెట్ కావు సెట్ అయితాయి ఫంపిస్తాయి ఇకో
పెద్ద ఘోరంగా ఉంటాయమ్మా
అంతా లేదేమి
మీ అమ్మ వాళ్ళకి బట్టలు తెచ్చు నా అమ్మా
మొన్న షాపింగ్కిి పోయినాము మాకు ఇక్కడే దగ్గర్లో
కొంచసాయి డబ్బులు తీ తీసుకొని పో ఫోర్ శారీస్ అట్ల తెచ్చినాం వీలంటే చాలా ఇష్టం మా అమ్మకి మా అవ్వకి చల్పి
తెసిన అమ్మ మూడు చీరలు తీసుకుని ఇ మావ ఒక ఈ
అవును మా
బాగున్నాయి చీరలు అయితే
అ సరే అమ్మా
కానీ దానికి బ్లౌజ్లు అట్లా ఏం రాలే ఇదు ఓన్లీ నార్మల్ బయట కొంటే
లేన్ వే
అటాచ్డ్
పర్లేదులేమ్మా బయట కొనచ్చు
మళ్ళీ బయట కొ నుకోవల సాప్ సారి సైచితే చాలా చాలా అంటే చాలా బెస్ట్ కూడా అసలు
ఉ
మీరు ఏ ఏం చేస్తా వస్తా అండి
అవునమ్మా నేను వాకింగ్ే చేస్తాను
మీరు వాకింగ్
అవునమ్మా రోజు చేస్తాను వాకింగ్
న్నది అరగడానికా
కాదమ్మ ఉండె కొవ్వు కరిగించేకి
వాకింగ్ చేస్తే కోవ్ కరుగుతుం దా
అవునమ్మా మనం నడుస్తాం కదా నడిచేతప్పుడు స్వెట్ వస్తుంది చూడండి ఆ స్వెట్ట ద్వారా రమండ్లో ఉండే కొవ్వు అంతా ఎగిరిపోతుంది
నైట్ లో కదా అంత స్వెట్ రా దేమో
వస్తుందమ్మా ఎందుకు రాదు పరిగెత్తి చూడండి జాగింగ్ చేసి చూడండి లేదంటే సిక్స్ నుంచి టెన్ వరకు ఫాస్ట్ ట్ గా నడిచి చూడండి ఎందుకు రాదు స్వే ఆ
ఆ
ఉహ్మ్ బాయ్